ఆహ్. ఆహ్ మా మాత అది సిగ్నల్ ప్రాబ్లమ్ వచ్చింది వర్షం. శ్రమ అదీ ఉంది కదా ఓకే ఓ. చెప్పండి మ్మ్ ఆయ్ అదే అది చికెన్ ఎలా చేస్తారు ఏంటి ఆ ఓకే చెప్పండి ఎట్ల చేస్తరో ఏమోచ్చు నేను ఎలా చేస్తా అంటే
ఆ
నాకు పక్కన కడిగే వాళ్ళు ఉండాలి దాన్ని కడిగి టోళ్ళూ కావాలి క్లీన్ గా ఫైవ్ టైమ్స్ కడగాలి ఓకే అలా ఫైవ్ టైమ్స్ కడ్డిగి ఆ తరువాత అప్పుడే నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తా అందులో ఉప్పు ఫస్ట్ ప్యాన్ పెడతాము ప్యాన్ పెట్టి అందులో ఉప్పు కారం అల్లం పసుపు గార్లిక్ పేస్ట్ మ్మ్ గరం మసాలా టేస్టీ సాల్ట్ కంపల్సరీ గా చేస్తా నేను అది ఎందుకంటే జస్ట్ ఫర్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఫర్ స్మెల్ అనమాట అది యూస్ చేయొద్దు అంటారు కదా అండి కాడు అది ఎందుకంటే ఫ్లేవర్ వస్తుంది దాంతో పాటు టేస్ట్ స్మేల్లు కూడా ఎక్సలెంట్ వస్తది అందులో ఓకే ఓకే మ్మ్ సో అంటే ఎక్కువ మలా యూస్ చేయొద్దు ఓకే ఓకే లైట్గా ఒక మూడు అందులో ఒక మూడు తీసుకోవాలి ఓకే ఒక్క లైట్గా అనమాట సాల్ సాల్ట్ లాగా లైట్ గా అలా వేసుకోని అలా దానికి స్మెల్ అనే స్మెల్ రు చి ఎలా వస్తదంటే దాని ద్వారానే వస్తది ఇంకొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవాలి మ్మ్ పెప్పర్ పౌడర్స్ అన్ని పౌడర్స్ ఏ దాంతో పాటు ఒక్క రెండు లెమన్ మ్మ్ మళ్ళీ పెరుగు యాడ్ చేసుకుంటా కొంచెం టమాటో సాస్ లు యాడ్ చేసుకొని ఫ్రై కావాల లంటే మన అలా పై అలా మంచిగా కొన్ సిమ్ములో పెట్టి ఆ తర్వాత సిమ్ లో పెట్టిందా అది కొంచెం స్మూ నీళ్ళంతా తీసేసుకుంటాది గదా అది ఆ నీళ్ళంటే ఏమైతది దాంతో పాటు మసాలా అలాగే అయిపోతాయి ఎక్కడవక్కడ మ్మ్ గ్రేవీ లాగా అయిపోద్ధి అది రైస్లోకి కా లేకపోతే చపాతి లోక పార్టీస్ గానీ పూరీస్ గానీ టేస్ట్ ఎ టేస్ట్ నేను చేస్తే మా ఇంట్లో ఆ ఓకే లొప్ప లొట్టలు వేసుకుని తినేస్తారు ఉట్టిగా ప్లేట్లో వేసినా తినేస్తారు చాలా టేస్టీగా చేస్తారేమో మీరు ఆ ఇంకా నేను ఫ్రైడ్ రైస్ కూడా చే ఫ్రైడ్ రైస్ లో ఏమి అన్ని మసాలాస్ యాడ్ చేసేస్ ఆను ఒప్ అంటే పాన్ లో వెయ్యా ఆ ఫ్రైడ్ రైస్ కి ఒకే మాత్రం ఒక గిన్నెలో అన్నం వేసేస్కొని మొత్తం మసాలాస్ యాడ్ చేసేస్తాం ఫస్ట్ లెమన్, పెరుగు ఉప్పు, కారం, గరం మసాలా, ఫ్రైడ్ రైస్ లో కూడా పెరుగేస్తారా?
ఉమ్ మొత్తం ఫ్రైడ్ రైస్ లో అప్పుడే కదా అది మంచిగా
ఎలా వస్తదంటే ఏమో మంచి గరం గరంగా ఉంటది ఇంకా మసాలా మసాలాగా వస్తది నీకది టేస్టీ అవునా అంటే ఎన్ కొంచెం ఒక్క టూ స్పూన్స్ అండి ఓకే ఓకే ఓ మన తక్కువ కావాలంటే తక్కువ అప్పుడే మసాలా సమ్ మొత్తం పైకి తేలుకుంటూ అలా కారంగా అనిపిస్తుంది ఆ మస్ కలర్స్ అన్ని యాడ్ అయ్యి వస్తదన్మాట ఏమో సాస్లు ఏస్తారు కదా సాస్లు ఏస్తారా మేను ఆ ఫుడ్ సాస్లు ఏస్తారు కదా? ఆ సాస్ ఇంకా ఆ ఏమేమ్ న్ చిల్లీ సాస్ల్ ఇవ లాస్ట్ కి ఒక ప్యాన్ ఈ మసాలా రైస్ అనేది ఒకటి ఇంకో పాన్ పెట్టి అందులో కొంచెం ప్చ్ నూనె వేసి ఓకే ఓకే
అందులో మంచిగా
ఆ ఓకే టొమాటో క్యూరీ ఉంటది కదా లైట్ గా త్రీ స్పూన్స్ టొమా ని స్నాష్ చేసి అందులో టీ స్పూన్స్ అన్నమాట ఓకే అందులో ఆ టమాట ఆనియన్స్ వేస్తే టమాట క్యూరిటోన్ అండ్ ఓకే అది గ్రీన్ చిల్లి ఒక టూ స్పూన్స్ ఒకే అలా అలా మొత్తం వేసి మిక్స్ చేసి చేసాం మా ఇంట్లో ఇంకా ఎవరు రాదన్కో అలా వినేస్తారు పెట్టవా అవునా అండి మనకి ఇప్పుడు స్పైసీ ఫుడ్స్ అన్నాయి బిర్యానీ ఎలా చేయాలనేవి లైట్ లైట్ గా తెల్సు ఓకే బిర్యానీ వచ్చా అండి మీకు అంటే లైట్ లైట్ గా తెల్ చేశారా ఎప్పుడన్నా ట్రై చేసారా నాకు చేసుకోను చ ఆసలే కానీ ఓకే కానీ భయం మ్మ వచ్చు కానీ అక్కడ వరకు వెళ్ళలే భయం అంటే మనం చేస్తే ఎట్లా వస్తది డీప్ కంటెట్ తెలీదు ఓకే ఓకే నేను చేస్తా మా ఇంట్లో నేను మీ ఇంట్లో నువ్వు చేస్తావ్ చికెన్ బిర్యానీ చేస్తా ఎగ్ ఎగ్ బిర్యానీ చేస్తా పన్నీర్ బిర్యా ర్యానీ చేస్తా అబ్బా ఫ్రైడ్ రైస్ చేస్తా చాలా ఐటమ్స్ వచ్చు ఓకే నాకు బిర్యానీ ఒక్కటే రాదు అదొక్కటి నేర్చేసుకుంటే పని అయిపోత్ మిల్ మేకర్ బిర్యానీ పలావ్ ఆ అట్లా ఆ అనమాట ఉమ్మ్ కర్రీస్ వచ్చా అండి మీకు ఆ కర్రీస్ వచ్చు నాకు మీకు వెజ్ వెజిటేబుల్స్ ఇ ష్టమా ఎక్కువ తినడం నాన్ వెజా ఎక్కువ వెజ్ ఆహా వెజ్స్ ఎక్కువ తింటారా నాన్ వెజ్ ఎక్కువ తింటారా ఆ ఓకే ఓకే అవును మేమైతే, కానీ ఫిష్ అంటే మనం ఫిష్ తినొద్దు అది తినాలి బట్ నేను తిన్ను ఉమ్ చాలా తక్కువ అనమా ఆహా చ చిన్నగున్నప్పుడు లో లొట్టలు ఏసుకొని తినేసుకుంటండే అంటే ఏంటో తెలీదుగా దాన్ని చపాటి అనుకొని టపా టపా తినేస్తాం అనమాట ఇప్పుడిప్పుడు అయి పెద్దగా అయినంకా మీరు ఆ ఇది ఆకుకూరలు తింటారా ఆ ఆకుకూరలు బాగా తింటాను, ఆ పాలకూర తోటకూర, ఉమ్మ్ అవీ నాక్ చాల ఇష్టం అవునా మేము ఏం చేస్తామంటే మాకు చాలా వస్తాయి మక్ష ఓన్ షాప్ ఉంది కదా అక్కడ పక్కన పెట్టేస్తారు అన్నమాట ఇక్కడ మా షాప్ పక్కన పెట్టుకుంటారు పెట్టుకోనికి పర్మిషన్ ఇస్తే వాళ్ళు మాకు వెజ్ టేబుల్స్ అన్ని ఇస్తారనమాట ఆకుకూరలు మేము డైలీ అదే ఆ డైలీ డైలీ టూ ఆప్ బయట సరుకులు అవి ఆడర్ పెడతారు మేము పెట్టము వేరే వాళ్ళు మా షాప్ దగ్గర పెట్టుకుంటారు అనమాట వాళ్ళు ఇస్తారు మేము తోటకూర పాల కురాది ఫ్రై చేస్కొని తింటము పప్పేసి వండుతం పెసరు పప్పు తెలుసు కదండి ఆ తెలుసు తెలుసు సీ వండుతాము అదే ఆ ఇంకేంటిది గోంగూర అంటే నాకు బిర్యానీ అంటే వచ్చు కానీ ఓకే ఓకే యూట్యూ యూట్యూబ్‌లో చూడండి ఒకసారి మా వస్తుం ఆ అవునా చ్చ మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా వసది అవును బయట చేస్తే అస్సలు ఏం బాలేదు అసలు కానీ బిర్యానీ చేయాలంటే కనీసం దిగూడా ఆయిల్ కూడా మనకి హార్ట్ పెయిన్ వస్తా ఉంటది కుల్లిపోయిన ఆయిల్ ఎప్పడిదో లాస్ట్‌ టూ త్రీ మంత్స్ ఆయిల్ ఇప్పుడు పెట్టి మనం మంచిగా అది హీట్ హీట్ కోడుతుంటదా ఏం తెలీదు అవును పాల పట్నేస్తా ఉంటే గుడ్డకి ఉంటే కొట్టుకుని సచ్చిపోతా ఉం అవును హార్ట్ ఎటాక్స్ ఎ క్కువస్తున్నాయి కదండి ఇప్పుడు ఆ ఇప్పుడు చాలా వరకూ హోటల్స్ అన్ని బంద్ చేస్తరు కదా ఇట్లా ప్రా అంత కల్తి అన్ తా చికెన్ ఫుడ్ లో గూడా పురుగులోస్తున్నయ్ హా చెప్ ఏదో కొన్ ఏదో ఉత్తర్ఖండ్ ఊరిలో అంట ఓకే అసలు దూస్కొని వచ్చేసిందంట అసలు ఊరే అంటే డస్ట్ వస్తూ ఉంటది చూడు ఫస్ ఇప్పుడు ఎలా వొస్తాది ఓకే బట్ పెద్దగా వర్షం వచ్చినప్పుడు కాని ఆ వీడియోస్ సొ కిందున్న మట్టి మొత్తం లేసి ఆ పైకి వచ్చేసిందంట వచ్చి అసలు ఊరు ఊరే మొత్తం డస్ట్ అంతా హా ఇళ్లంట ఎక్కడో అక స్ట్రక్ అయిపోయారంటసలు నిక్కూడా అట్లనే వస్తున్నాయి కదా చాలా వరకు ఊర్లలో అట్లా ఆ మొత్తం అలా స్ట్రక్ ఎక్కడోల్లు అక్కడ స్ట్రక్ ఐపోయిల్ ఆ పల్లెటూర్లో అంతేనండి మా పల్లెటూర్లో కూడా చాలా అట్లనే జరిగింది మా చిన్నప్పుడు కూడా మైన్ ఇంట్లో గూడా మా మమ్మీ వాళ్ళు పొలం దగ్గరకెళ్ళినప్పుడు గుడా ఇట్లా గుడ్స్ గుడిసె ఉంటది కదండి పొలంలా అది గాలి బా గా వచ్చి మీద పడ్డదని మత మొత్తం కూలిపోయి మా మమ్మీ మా క్కా మా నానమ్మ ముగ్గురు ఉన్నారనమాట అంతా మీద పడ్డది ఎట్లా కష్ ష్టమయిందంట చాలా ఇబ్బంది అయిందంట ఆ మరి ఇంతకి తీసుకొచ్చేసారా ఆ తీసేసి కొంచెం లైట్గా మా సిస్టర్ కి కొంచెం మాములుగా దెబ్బ తగిలింది మ మ్మి కి మా నానమ్మకి ఏం తగులా లేదు ఇంకో ఊరిలో ఏమైందంటే ఉ ఆ ఇంకో ఊర్లోరా ఓకే చెప్ అది ఉత్తర్ఖండ్ ప్రదేశం అది ఆ డిల్లీ ఢిల్లీయ ఆయన ఒక రాజె ఆయన ఒక మినిస్టర్ అన్ అడ్మినిస్టర్ ఒక పెద్ద మినిస్టర్ అన్మాట ఆ ఉ అయినా డే పల్లెటూర్లలో ఇలా ఉంది కదా ఇలా ఉంటే సెట్ చేస్తరు పించ్ అలాంటి ఒక మినిస్టర్ అనమాట ఆయన ఓకే అయితే ఆయనకి ఎన్నో పొలాలు ఉన్నాయంట లక్ పైన పొలాలున్నాయంట ఆయన మినిస్టర్ కాబట్టి ఇప్పుడ ఆయనకన్నీ ఉంటాయ్ ఓకే అలాంటి వాడి మీద కుంటమటి ఏడుపు సాటించారు ఆ ఆ ఎలా అంటే ఆహా ఈనకి ఓకేనండి నె మళ్ళీ కాల్ జేసా సరేనా, కొంచెం బిజీ ఉన్నా బాయ్.
ఆ
ఆ బాయ్